హలో
సోరి బాగా ఇబ్బంది పెడుతున్నటునా
ఎందుకె ఏంటే చెప్పాలే
అంటే ఫోర్ టైమ్స్ కదా ఇక అట్లే అయిపోతుంటాయి
ఐ కెన్ అండర్స్టాండే నాకు అట్లే అట్లేం లేదు
అ
అట్లేస్ట్ మాట్లాడుతున్నాన్న కదా
ఉమ్మ్ అంతెలే ఫస్ట్ నీకే చేశాను నేను కాల్ ఎవరికీ చేయాల
మొద్ద
ఏమంటే నువ్వు మెసేజ్ చేసేప్పుడు ఉండేసిరి రిప్లై ఇవ్వలేదు చాలా లేటుగా ఇచ్చా కదా
అయ్యో నేను అర్థం చేసుకుంటే నేను మరీ అంత సైకోదాని కాదు నేను
ఏ నువ్ అర్థం చేసుకోవను కాదు బట్ నాక రిప్లై ఇవ్వాలి మాట్లాడ మాట్లాడాలి అనే ఒక థాట్ ఉండే అందుకే చేశా
నాకు ఇప్పుడు నువ్వుట్ల చేసినవని నాకేం తౌట్లేలేదు నువ్వే అనుకుంటున్నావుగా
ఏ లేదు నేనే అనుకుంటున్నా అంటే ఉంటది కదా నా ఫ్రెండ్ తో మాట్లాడాలి ఆ రిప్లై ఇవ్వాలి అని లైక్ నువ్వు ఫీల్ ఐతావని అన్న అస్సలు నేను అనుకోను నువ్ ఫీల్ అయితావు ఎప్పుడు అనుకోను సిరి నేను ఈ రోజు ఆఫ్టర్నూన్ కూడా రిప్లై నేను మెసేజ్ చూసా గాని ఇంట్లో వదిన వాళ్ళతో ఉన్నాను అన్నమాట ఇంకా ఆ టైలో రిప్లై ఇవ్వడం ఎందుకులో ఊరికె ఫోన్ యూజ్ చేయడం ఎందుకని అప్పుడు ఇవ్వలేదు ఈవినింగ్ కాల్ చేద్దాం కాసేపు మాట్లాడీతే అయిపోతుంది కదా అని
హాట్ ఇష్టమంటారు ఆహా హట్లేస్ అయిపోయింది మొత్తం ఇట్లా
అలా అవ్వకు సిరి రాయిలాగ అయిపోతావ్
ఆ అదే అయింది ఆల్రెడీ ఆల్మోస్ట్ అదే అయితుంది ఇప్పుడు అంత ఫి ఎమోషన్స్ అంతా క్యారి ఎట్లేదు అప్పుడన్న ఏడుస్తుండే కని ఇప్పుడైతే ఏమో ఇంకా మనుషులు అట్లా తయారు చేసిరు అంతే
మ్ వాళ్ళు చేస్తారు వాళ్ళు వాళ్ళని పట్టించుకోవద్దు నువ్వు నువ్వు నీలా ఉండు ఎందుకు చేంజ్ అవ్వడం నిజంగా అఫ్ కోర్స్
ఇంకా మనకే బెటర్ కదా
చెప్పాలంటే నేను కూడా అలాగే అయ్యాను నేను కూడా
ఇప్పుడు ఎవరేం అన్న ఏం కాదు
ఉ మ్ నాకు అర్థం అయింది నువ్వేమంటున్నావో చెప్పాలంటే నేను ఆల్రెడీ అయిపోయ అలా బట్ నువ్వు అవ్వద్దని ని అంతే
ట
వాయిస్ వాయిస్ స్ట్రక్ అయితుంది వాయిస్ స్ట్రక్ అయితుంది సిరి
ఓ ఇప్పుడు
హలో
హలో
మ్ వినిపిస్తుంది ఇప్పుడు క్లియర్గ్ ఉంది ఊ ఇందాక బొంగూరు గొంతు వచ్చింది అంటే గర్గర్ గర్ గర్ అని వచ్చింది
మనము ఎక్కువ కేర్ చేసి మనం ఎక్కువ ఇది అయ్యేదానికంటే
ఆ అదే బేటర్ అట్లే ఉండు
ఆమే అయితే అసలుకి పది రోజులు అయితుంది అయితే ఎంత ప్రశాంతంగా జీవించి అసలు మొత్తం
ఎందుక అంత స్ట్రెస్ ఫీల్ అయితున్నావ్
స్ట్రెస్ ఏం లేదే నిజంగా చెప్తున్న మనుషుల వల్లనే ఆ మనుషులు కూడా నా జీవితం ఆ మనుషులు పోయినంక నే మంచిగా ఉన్న నేను
మ్ గో సిరి మనం ఎందుకు వెళ్ళాము మన లక్ష్యమేంది అంతే మనకంతకు మించి ఏమొద్దింకా
అదేలేే
ఇంగ అందరినీ పట్టించుకుంటూ ఉంటే మనం సఫర్ అవు తూనే ఉంటాం ఎప్పుడు లైఫ్ లాంగ్
ఆ అదే అంటున్నా కదనే ఇప్పుడు అట్లే ఏం లేదు ప్రశాంతంగా బతుకుతున్న
అలాగే బ్రతుకు అలాగే ఉండు నేను స్టార్టింగ్ లో చాలా సఫర్ అయ్యా బట్ ఫైనల్ గా ఒకటి రియలైజ్ అయ్యా ఇదంతా మనతో అయ్యేది కాదు విలెవ్వ ఒక టైమ్ పీరియడ్ వరకే ఉంటారు అందరు మనతో తర్వాతకి ఎవ తోడు అట్టెల్లిపోతాడు ఎవడి లైఫ్ వాడిదే కదా
అందరు అవసరానికి వాడుకునేటోల్లేనే ఎవ్వరు అంటారే
ఒక టైం వరకే ఒక్క టైం వరకే మనకి కరెక్ట్ ఫ్రెండ్స్ దొరుకుతారు ఆ టైం దాటిపోయింది మనకి ఇప్పుడు వేరే టైం ఇక్కడ అన్నీ ఆ ప్లాస్టికియే దొరుకుతయ్, రియల్ రోసెస్ దొరకవ్
అ ఇన్నోనయ ఇవరిని నమ్మాలి నమ్మొద్దు అనేది పక్కన పెడితే, ఎవర్ ఎవరి గురించి ఆలోచించవద్దు అనేది నాకు అర్థమైంది బ
ఉమ్
రియలైజ్ అనేవరికి మనం బడెన్, ఆ నాలాగనే ఉంటున్నా నేను ఎంజాయ్ చేసిన ప్రతి మూమెంట్ ఇంట్లా
ఉమ్ జస్ట్ బి ఇన్ యుర్ ఓన్ స్పేస్
అంతే ఉంటున్నా ఇట్లేం లేదు కానీ, నార్మల్గా ఎప్తున్నా మనకి అంటే వాళ్ళ అవసరం ఉన్నంత వరకే మనతో ఉంటారు, ఆ తర్వాత మనకు అవసరం ఉన్నప్పుడు, వాళ్ళు ఉండరు అని.
అంతే కదా, ఎవరు అవసరానికి వాళ్ళు వస్తారంతే.
ఆ అందుకే ఇంకా సర్లే ఎవర్ గుంచి ఎందుకు అనేసి నేను కూడా అట్లనే ఉన్న. అంటే ఇక్కడ వాళ్ళు కాదు, బయట వాళ్ళు
హ హ్మ్
ఇగనా నాగుకు లైట్ గా ఏం అంటారు, టచ్ లో ఎక్కువ ఉందంటే భావానే ఎక్కువ ఉంటది.
ఆహ
ఆమయి ఇంకామయి కూడా ఇదే బాధ, కొంచెం అంటే ఆమెకి నీతోలన్ కొంచెం బాధ ఉం గట్ల
ఉహు, ఏం కాదలే అందరికి రావాలని ఏం లేదు కదా.
అ డిగ్రీలో గుడ ఇంక గ్రీలో గూడ ఫ్రెండ్స్ ఎవ్వరు కాలేదంటే ఇంకా
ఎప్పుడు జాయిన్ అయింది.
ఇప్పుడు సెకండ్ ఇయరు కానీ ఆ కాలేజీకి సరిగ్గా, అంటే ఆ కాలేజీకి ఎవరు సరిగ రారు. ఇంగ ఈమె గుడ ఏం పోవట్లేదు. అది దోస్తులు వచ్చింది
ఉమ్
ఇగ మేం గుడ అదే కొంచెం బాధపడు, అంటే ఇంట్లో సిచ్యువేషన్స్ అన్
అదేలే
అందిప్
అందుకే నండస్త అయితే డిగ్రీలో నేను ఒక్కదాన్నే కాదు గ అందరు సఫర్ అవుతున్నరయితే
ఆహ సఫర్ అయితున్నరు మ్యాక్సి
ఆడెస్
రే ఆ మొత్తం అందరు ఫ్రెండ్స్ గురించే
హ్మ్
కానీ ఆల్మోస్ట్ అంత సెట్ అయిందనే అనుకుంట.
అచ్చే ఉమ్ అయిత ఖచ్చితంగా ఒకళ్ళు దొరుకుతారు జిగ్రీస్ ఖచ్చితంగా అది ఎక్కడైనా కామన్ కదా
వస్తర్లేయ్యా ఒకవేళ దొరికినా అ దొరకకపోయినా చేసేది ఏ ఉండది ఎప్పుడైనా మనకు మనమే ఉండాలని అర్థం చేసుకో కుంటే బ హ్యాపీనెస్ ఎక్కడ దొరకదు
ఉమ్
అట్లేని కానీ నా విషయంలో అట్లే ఎవ్వరు ఏమి లేరే అందరు మంచిగనే ఉన్నారు అంటే ఇక్కడ అనికాదు మీరైనా ఎవ్వరైనా అవునా అంటే నేను మంచిగ ఉన్నా ఏన్నా హార్డ్ హార్డ్ సిచ్యువేషన్స్ లో వచ్చినా మీరు చెప్పుకోవడానికి మీరు
ఎవరు నాన ముస్తానా
ఓయ్ ఏమైందే ఓకే
టాబ్లెట్స్ వేసుకుంటు
ఆ టాబ్లెట్స్ వేసుకుంటున్నావా ఏం టాబ్లెట్ చే
ఇదే ఫీవర్ వచ్చింది కదా ఫీవరు ఉమ్ సే పారాసి
నీ వాయిస్ కట్ అయితుంది ఆహా
ఇప్పుడు
అవును ఆ మంచిగనే ఉంది ఆ
ఉమ్ లాస్ట్
ఉమ్ నెక్స్ట్ మరి ఎవరకి
ఇంకేం ప్లాన్ లేదు సిరి చూడాలి సదగ ర ఒక కాాల
అక్క ఉంది కదా అక్కకు చేసి ఒకటి మళ్ళా పెళ్లి గురించి అన్న పెళ్లి ఉంది గదా అక ఆ పక్కన అక్క ఉంది కదా
ఉమ్
అక్కకి ఫోన్ చేసి
ఉ ఉమ్
ఆన్ ఎట్లాగో అన్న పెళ్లి వస్తుంది వాటికి దాని గురించి ఏంది
అది అవి మాట్లాడద్దు ఫ్యామిలీ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఫ్యామిలీ ఫంక్షన్స్ గురించి మాట్లాడద్దు
ఓ అది కూడా మాట్లాడద్దా
ఉహూ
ఆ ఫ్యామిలీ ఫంక్షన్స్ అంటే నార్మల్ గా ఏ డ్రెస్సు ఏ రోజు ఎట్లా. ఎట్లా రెడీ అవుదాము ఎట్లా ఉందము ఏ ఫోటోలు తీసుకుందాము. అదకిన
ఆహ
వస్తాయా ఇప్పుడు హండ్రెడ్ ఫోర్ టైమ్స్ అయిపోయిందిను హలో హలో
ఏమో సరే రా
ఏమైంద వినిపి
హలో నాకు వినిపిస్తుంది ను్వు హలో హలో
మీది బ్రేక్ అయితుంది వాయిస్ అందుకే
ఆ నువ వినిపి
టైమింగ్ పనే టెన్ ఫిఫ్టీ ఎయిట్ అయితుంది. హలో ట అనే